వాయిస్ క్లియరుందా
వాయిస్ కొంచెం గట్టిగ మాట్లాడు వినబడట్లే
ఓకే ఏం చేస్తున్నవే తిన్ తిన్నావా ఏంలె ఇప్పుడే ఇంట్లో చిన్న కొంచెం పనుంటే చేసా కంప్లీట్ అయింది.
అవునా తిన్నావా.
ఆ తిన్న.
ఏం కూరొన్డినరు.
ఈరోజూ పప్పు పప్పు చారు.
బావున్నరా ఆంటీ అంకుల్ వాళ్ళు.
ఊ అందర బావున్నారు.
ఎట్లా ఉంది ఎట్ల నడుస్తుంది. ఆ తిన్నం.
ఉమ్ ఏంటి వర్కా డే నా
ఆఆ
ఈరోజేముంది మా తాతయ్య కి ఇక్కడ ఒక తాతకి హెల్త్ బాలేకపోతే అక్కడున్నమూ మాట్లాడినమూ మ్మ్ వాళ్లుసరిగా వాటర్ తాగడం పో తాగపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ అంట. అది ఇన్ఫెక్షన్ అయ్యి అసలు నడవనికి రాలే ఆపరేషన్ చేసిళ్ళు. తీసుకొచ్చిళ్ళు దాని గురించి మాట్లాడిళ్ళు అందరూ.
ఇప్పుడు బావున్దా మరీ.
మ్మ్ ఇప్పుడు ఓకే లేసి కూర్చుం నడుస్తును మెల్లగ మాట్లాడుతున్నారు. మ్మ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు సమ్మర్ గదా చింతకయ చింతపండు సీజన్ అది కొంచెం చింతకాయ దులుపుతున్నరూ ఏరాలి పొట్టు దియ్యాలీ.
మాకు కూడా కొంచెం పంప రాదు
ఉమ్ హ్ ఇక అసలిప్పుడ్ చింతకాయ దొరకడమే లేదు చాలా ఇబ్బంది అయితాన్ది ఒక్కొక్కరికి మా ఫ్రెండ్స్ గూడా అడుగుతున్నారు.
అవునా
ఉమ్మ్
ఎట్ ఎళ్ళినార్ అంకుల్ వాళ్ళు.
వాళ్ళు పనికెళ్ళిల్లు. ఇప్పుడూ మిర్చి ఎరుతున్నరు గదా మ్మ్ కొన్ని ఉన్నాయి మొక్కజొన్నా మిర్చి వేసిల్లు ఇ ఇట్ మా సైడూ. మొక్కజొన్నా అంటె ఇంకా కాలేదు ఇంకొన్ని రోజులు పడుతది గానీ
మ్మ్
మిర్చి ఏరుతున్నరు మార్నింగ్ పొద్దున్నే ఉదయం ఎళ్ళి సాయంత్రం ఒస్తున్నారు త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంట.
అవునా అక్కడ ఎండ బాగా కొడుతుంది కదా.
ఎండ బాగొడుతుంది సాయంత్రం రాత్రి ఏమో గాలి బాగొస్తాన్ది వర్ష ఉన్నాయంట రైతుల అంతా ఆగం ఐతున్నరు.
అవున
ఆ అంటే మొక్కజొన్న ఇప్పుడు కింద పడతాయి కదా గింజలు అయితె అయ్యే టైం లో వర్ష వర్షం వస్తే కింద బడుతది దాంతో తియనికి ఇబ్బంది అయితది ఇరవనికి
ఉమ్మ్
ఉమ్
అట్లయితే మళ్ళీ ఎండడము మొక్కజొన్న ఎండాలి గదా
ఇరవడం ఇబ్బంది అవుతుది మొల్ల మొలక ఎత్తుతాయి అవి ఎవరు తీసుకోరు ధర ఉండదు చాన ఇబ్బంది వర్షాలు ఉన్నాయ అని చెప్తున్నారు కదా ఇంకా రెండు మూడు రోజులల్లో
అవునవును బాగా గాలి కూడా బాగా వస్తుంది ఈ మధ్య
ఈ రోజు పొద్దున కూడా అసలు మబ్బు ఉన్నది వర్షం వచ్చేటట్టే ఉంది అసలు వర్షం వర్షం వస్తదేమో అనుకున్నా
నేను కూడా అన్
కానీ ఒక పదకొండు పదిన్నర ఆ టైమ్ లో మళ్ళీ ఎండ ఒచ్చింది కాలం ఎప్పుడు మారుతాందో ఎవర ఏం చెప్పలేరు అప్పట్లో చెప్పేది కాని ఏ టైం కి వర్షం వత్తది ఏ సీజన్ లో అత్తదని ఇప్పుడు చెప్పలేకపోతాన్నాం ఉమ్మ్ హు మీ దగ్గర
మా దగ్గర ఏముంది ఏం లేదు
ఉమ్మ్
ఇప్పుడు అది నడుస్తుంది కదా వంద రోజుల పని దానికే వెళ్తున్నరు
ఉ హుమ్
ఉమ్మ్
అంటే దగ్గరా లేదంటే దూరమా అది కూడా
ఆ చాలా దూరం ఒక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ నడవాలి
నడవ నడుచుకుంటూ అంత దూరం పోతారా?
కుంటూనే ఎళ్తరు అంటే ఇంకా బైక్స్ ఉన్న వాళ్ళు బైక్ లో మీద ఎళ్తరు ఇంకా లేని వారు నడుచుకుంటనే ఎళ్తరు
కానీ అట్ల ఇబ్బంది కద మ అది దగ్గరలో పెడితే ఏమైనా యూజ్ ఉంటది లేదంటే చార్జెస్ అయినా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఇస్తారా అట్ల మరి
ఆ లేదు లేదు అట్ల ఏమి ఉండదు
డబ్బులు పెట్టుకొనే పోవలా
అంతే ఇక పని చేస్తారు కదా పని వారికి డబ్బులు ఇస్తారు వాళ్ళు అంతే
ఉ ఎన్ని హార్స్ అది ఎన్ని గంటలు ఉంటది
గే వెళ్తున్నారు సెవెన్ కి వెళ్ళి టూ ఓ క్లాక్ వరకు వస్తున్నాము
ఉమ్మ్
ఉమ్మ్
త్రి త్రీ హండ్రెడ్ అట్ల పడినా సరిపోతది అన్
అవ్ వాళ్ళు ఎంత ఇస్తారో
ఉమ్మ్
ఉమ్మ్ ఎట్లా నడుస్తుంది మరి నువ్వు జాబ్ గిట్ల ఏమన్నా ట్రయల్ చేస్తున్నారా?
జాబ్ ట్రయల్ అంటే కనుక్కుంటున్నా సెర్చ్ చేస్తున్న కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు ఉమ్ సరైనది ఇన్ఫర్మేషన్ ఏం రావట్లేదు అసలు ఎట్ల కనుక్కోవాలి ఏంటి అని కొంచెం కన్ఫ్యూజన్లు ఉన్నది
హుమ్మ్
మా ఫ్రెండ్స్ ని కొంతమందిని అడుగుతున్నా
అవునా ఏమంటున్నరు మరి? వాళ్ళు జాబ్ చేస్తున్నారా?
కొంతమంది చేస్తా ఉన్నారు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట
అవునవునులే ఇప్పుడు చాలా కష్టం ఉంది జాబులు చేయడము
ది ఇక్కడే ఇక్కడే లోకల్ లే ఏము టే మల్ల ఏమన్నా అంటే హైదరాబాద్ పోతున్నారే ఇవన్నీ వదిలేసి పోవాలి పేరెంట్స్ తో ఉండాలి అంటే ఇబ్బంది కదా ఉండకపోతే వాళ్ళు ఎట్లా చూసుకుంటారు అని
అవును ఇక్కడ జాబ్ తోటి సరిగా శాలరీస్ రావు
ఉ అదే వచ్చినా ఇబ్బంది ఇప్పుడు అందు ఇంట్ల కూడా ఆరోగ్యాలు మంచిగా ఉండట్లే వీళ్ళకి ఇంక నేను పోవట్లే
ఇప్పుడు చాలా పొల్యూషన్ జరుగుతుంది కదా ప్రతి ఒక్కరు ఇంట్లో బైక్లు కా కార్లు అని కొనుక్కుంటున్నారు
ఇంకా మనం తినే ఫుడ్ ఒకటి ఇది పొల్యూషన్
అవును చాలా రసాయనాలు కలుపుతున్నారు కదా
ఉ
ఫుడ్లో కూడా
అందుకే అప్పట్లాగా జొన్నలు రాగులు అవన్నీ తింటే మంచిగా ఉంటాయి మనము ఏమో మొక్కజొన్నలు మీర్ చ్చి పొలము ఇవి వేసుకుంటే ఇవి ఉంటాయి అవి తినము ఏం చేయము పైకి వంపిచుడే అవన్నీ
హ
మళ్ళీ అప్పటి లాగా ఇప్పుడు షుగర్ షుగర్ బీపీలు పెరిగి మీరు తింటారా మరి అట్లా ప్రోటీన్ ఫుడ్
అంటే ఈ మధ్యనే అలవాటు చేసుకుంటున్నాం
మోలకెత్తిన గింజిలు అవన్నీ తింటే మంచి
ఆ రాగిజా ఎండాకాలం కదా రాగిజావత్ తాగడం వల్ల మంచిది కదా
రాగీ జావ గడక చేయడం వచ్చా ఇవి
చేయడం వచ్చు గడక చేయడం రాదులే
అది కూడా అంతే వాటర్ లో పోసి ఉడకబెట్టడమే కొంచెం ఉప్పు ఏసి కాకపోతే ఊరికే కలుపుతూ ఉండాలి ఉండలు ఉండలు లేకుండా కలుపుతూ ఉంటే
ఇక అది మనం అంటేట్ ఎప్పుడు ట్రై చేయలే కదా సో ఎందుకు అని చెయ్యట్లేను
ఉ రాగి జావ అయితే ఇంకా ఆరోగ్యానికి మంచిది గదా దాంతో ఇంకా చాలా చెయ్ రాగి బిస్ కిడ్స్ అని రాగి జావ రాగి ముట్ట ఇంకా అట్లా రాగి గిన్నప్ప అంట తెలుసా
ఏమో తెలీదు
అయ్యా
ఏమో రాగి ఈన్నప్ప నేను ఎప్పుడు వినలేదు చూడని కూడా చూడలేదు
ఆహాహు
ఓన్లీ రాగిజావా తెలుసు అంతే నాకు
ఉ
ఉ ఇప్పుడు ఇక ఎండాకాలం అని రాగిజావ తాగుతే బాగుంటదని ఇంకా కొనుక్కొచ్చుకున్నాం
ఉ పలుసగా చేసుకొని అందులో ఏం ఏం ఓవన్ ఓన్లీ వాటర్ అవేనా లేకపోతే ఇంకా ఏమన్నా వేసుకొని తాగుతారా
అంటే అన్ అంటే అం మార్నింగే కదా సో కొంచెం తొందరగా వెళ్తారు కాబట్టి డ్యూటీకి జస్ట్ నార్మల్ ర్మల్గా రాగి జావా చేస్ దాంట్లో బెల్లం వేసి చెస్ త అంతే
బెల్లెం కాబట్టి మంచిది లేదంటే కొంతమంది షుగర్ వేస్తారు కదా చక్కర
మ్ మంచిది కాదు చక్కెర
మ్
తినోద్దు కదా చక్కరా
అవును అందుకే బె-బెల్లం అయితే మంచిది అన్నిటికిీ
మ్ అదే
అంటే మీరు రీసెంట్ గా ఈ సమ్మక్క సారక్క జాతరకు పోయిలా మరి
అంటే మా అత్తయ వాళ్ళు వెళ్ళినారు మేము వెళ్ళలేదు అ అంటే ఇక మాకుంటది సమ్మక్కసారక్క దేవ అంత చేసుకుంటాం మేము కానీ ఇంకా ఈ ఈసారి వెళ్ళలేదు వచ్చేసారికి వెళ్తాము
ఉమ్ హు అప్పుడు వచ్చేసారి అంటే ఈసారి జాతర ఉండది కదా మరి
అంటే ఇంగ టూ ఇయర్స్కి రెండు సంవత్సరాలక వెళ్తాం మేము
ఉమ్ హు
ఉమ్ మాకు చాలానే ఉన్నాయి పడుగలు
మ్ ఇప్పుడు ఉగాది ఉంది కదా మరి ఉగాది ఉగాది సెలబ్రేట్ చేసుకుంటారా
సెలబ్రేట్ చేసుకుంటాం అది చేస్తాం భక్షాలు చేస్ స్తము ఉగాది పచ్చడి చేస్తాము అంటే నేను చేయను మా అత్తయ చేస్తారు
ఉమ్ హు
ఊ మ్ ఆ రోజు స్పెషల్స్ ఉంటాయి కదా
ఏముంటాయి ఉగాది పచ్చడా ఒకటి ఇంకా ఆ
భక్ష్యాలు చేసుకుంటాము నార్మల్ గా మటన్ చికెన్ అవి కూడా తెచ్చుకుంటారు తెచ్చు కునే వాళ్ళు
ఇ మన కొత్త పండుగ రోజు నా ఆ అ అట్లా తింటరా
ఆ తింటారు అంటే కొత్త సంవ వత్సరం కొత్త సంవత్సరం మనకు అదే కదా తెలుగు వాళ్ళకి
ఉ కానీ మా అమ్మమ మా వాళ్ళ ఇంటి సైడ్ అయితే అ అసలా చికెన్ మటన్ లాంటివి ఏం తినరు మొత్తం వెజ్ తోటి కూరగాయల తోటే మంచిగా
అంటే తెలంగాణ అంటే తెలుసు కదా నార్మల్ ఏ పండుగకైనా మంచిగా మటన్ చికెన్ ఉండాలి కదా అట్ల మా ఊరు సైడ్ అయితే ఖచ్చితంగా కట్ చేస్తారు మటన్
పంచాంగం లాంటివి చెప్తారా మరి మీ ఊర్లో విన్నావా ఎప్పుడైనా
అంటే వినలేదు జస్ట్ చెప్తారు నార్మల్ గా వాట్సాప్ లో చూస్తాం అంతే మేము ఉంటాయి అని
ఊ మ్ అక్కడయితే మామమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే పూ మేము ఉదయాన్నే లేసి మంచిగా రెడీ అయి ఫ్రెష్ అయి దేవ్ గుడికి పోయి పంచాంగం ఎప్పుడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు చెప్తారు మన పేరు మీద ఎట్లున్నది కాలం ఎట్లున్నది ఎట్లా నడుస్తది అందరివి చెప్ ఇప్పించుకుంటాం అట్లాంటి వల్ల
అవునా అంటే నీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉందా
ఉన్నది కదా మరి నమ్మాలి కదా కొన్ని అంటే అక్కడ వాళ్ళు అయ్యవా అయ్యే గార్లు చె చెప్తారు కదా మనకి ఎట్లుంది ఏం కథా మనం ఏదైనా జరిగిన ఏమైనా చెప్తే నమ్మగలుగుతాం ఈజీగా తొందరగా
అవునవును అంటే నీకు ఈ మూఢనమ్మకలు గురించి ఏమైనా అవగాహన ఉందా
కొన్ని కొన్ని నమ్ముతా కొన్ని కొన్ని ఇంకా ఇవన్నీ ఉంటాయా మనకి ఒక్కసారి డౌట్ వస్తాది ఇంకా
ఉహు
ఏ ఉన్నాయో లేవో అవి మనకి క్లారిటీగా తెలివద్లే గాని కొన్ని నమ్మాలి కొన్ని వదిలేయాలి అంతే
అవును లే
ఉను
అంటే ఊర్లో చాలా వరకు అవి నమ్ముతారు కదా అందుకే
వస్తే మూడు వీధుల దగ్గర అన్ని వేసి ఉ ఉంచుతారు మరి అవి పోతాయో పోవో తెలివద అర్ధం కాదులే కాని ఇంక అది వాళ్ల నమ్మకం అది మనం ఏమ్ అనలేము చెప్పలేం చెప్పినా మనల్ని ఎదురిస్తారు వాళ్ళు వాళ్ళతో లాలేం సరే మరి ఇదొకటి తెలుసుకున్నాం కదా ఇంకా మాట్లాడాలి ఇంకా కొన్ని సరే మరి ఓకే బాయ్ కాదంట రా హ్మ్